హలో ఏం చేస్తున్నావ్? హలో
చెప్పండి.
ఏం చేస్తున్నావ్?
ఇప్పుడే తిన్నా ఫోన్ జూస్తున్నా మీరేం జేస్తున్నారు?
ఏం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాను. టైమ్ ఎలా అయిపోతుందో తెలియదు.
టై ఎలా అవుతదో తెలియదం హలో
హలో
చెప్పండి
హలో
హలో
వినబడుతుందా?
వినిపిస్తుందండి.
చెప్పండి. ఇన్స్టా సోషల్ మీడియా జూస్తంటే టైమే దెలవదండి అసలు టైం ఎట్లా స్పెండ్ నవ్వుతరు
ఈ సోషల్ మీడియా అంటేనే అట్లా అట్రాక్ట్ అయిపోతున్నారు జనాలు
ఉమ్ కొంచం అనిపిస్తుంది కానీ ఫోన్ కూడా ఉంటుంది కదా ఎంటర్టైన్మెంట్ ట్రెండ్ అప్ డేట్స్ అన్ని అక్కడే ఉంటాయి కదా
అన్ని ఓ అ మనీ ట్రాన్సాక్షన్స్ ఆ ఇన్ఫర్మేషన్స్
అన్నీ ఫోన్ తోటే గదా అదే ప్రపంచం అయింది. ఒకటి ఉంటే చాలు అని అనిపిస్తుందండి. పక్కన ఉన్న వాళ్ళను గూడా పట్టించ్చు కోవటంలే
అన్ని కాదు కాని కొన్ని ఉపయోగ పడేతాయి.
అవును చాలా ఉపయోగాలు గూడా ఉన్నాయి. అంటే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
మంచిగా యూజ్ జేసుకుంటే ఉపయోగాలు ఎక్కువ
అది మంచి విషయం ఉంది. కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది ఇతరులతో మనని మనం పోల్చుకోవడం
అవును సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అది మనం మనంలా ఉండాలా వద్దా అనేది అది మన ఆలోచనను బట్టి ఉంటుంది
నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళ లైఫ్ లో బెస్ట్ పార్ట్ మాత్రమే
అవును
వాళ్ళు తమ సమస్యలను చూపించారు కాబట్టి మనం మన నిజ జీవితం వాళ్ల్ వల్ల
వాళ్ళలాగనే ఉంటుందేమో అనుకుంటాం అలా పోల్చుకుంటాం మరి వాళ్ళది అలా ఉంది మనది ఇలా ఉంది అనేసి మనం అదే వాస్తవం అనుకుంటాము
అదిి కా అది కాస్త ప్రమాదకరం మనం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది
అవును
మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం పడుతుంది
ఇంతగాను చాలా ఎఫెక్ట్ పడుతుంది సోషల్ మీడియా ఫోన్ ఊ నెట్ నెట్వర్క్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ పడుతున్నాయి మనిషి జీవితం పైన
అవును ఎక్కువగా ఎక్కువసేపు ఫోన్ వాడితే నాకు కూడా అలసటగా అనిపిస్తుంది
ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎక్కువ ఫోన్ వాడడం వల్ల మతిమరుపు వస్తుంది మళ్ళ మనిషిలో ఉన్న ఇమ్మ్యూనిటి పవర్ తగ్గిపోతుంది అని చెప్తున్నారు చాలా మంది చాలా ఆ ఇ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు ఫోన్ తక్కువ వాడాలే లిమిట్ లో వాడాలే ఏది అవసరం అది మాత్రమే వాడలే ఎక్కువ అవసరం లేని వాడొద్దు అన్ని సూచనలు కూడా చేస్తున్నారు అయినా కూ డా మనము చెడువైపే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాము దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ అని
అయితే తగ్గించాలి కదా
అవును తగ్గించాలి మనం తగ్గిస్తూ ఆ ఈజీ కాదు కానీ రోజు ఒక ఫైవ్ మినిట్స్ తగ్గిస్తూ తగ్గిస్తూ రోజు ఫైవ్ మినిట్స్ ఓ రోజు ఫైవ్ మినిట్ నెక్స్ట్ డే సిక్స్ మినిట్స్ అట్లా వన్ వన్ మినిట్ అట్లా తగ్గించుకు పోతే చాలా ఈజీ మనిషి తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదు కంపల్సరీ పాసిబుల్ అవుతది
అవును అది మంచి మాట అలాగే హాబీస్ మీద కూడా మన టైం స్పెండ్ చేయాలి ఫోన్ వాల
ఆవు ఆ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని వైపు మళ్ళించాలి అదే ఫోన్ ఫోన్ చూసే టై వేరే టాపిక్ వైపు డైవర్ట్ చేయగలిగితే ఈజీగా ఫోన్ ని ఉమ్ మరచిపోగలుగుత
మనం ఇలా మాట్లాడుకుంటున్నాం గాని రేపటి నుంచి మళ్ళీ అదే ఫోన్ కు అలవాటు పడిపో
ఆ లైఫ అలానేే ఇంగ ఇంగ ఫోనే బయటికి వెళ్ళాం అనుకో ఫోన్ అవని ఫోన్ ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్టుగా భావిస్తున్నాము కాకపోతే కొన్ని సందర్భ ల అవాయిడ్ చేయడం చాలా మంచిది కొన్ని సమయాలలో చాలా అవసరం ఆ
చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటా మనం ఫోన్ వాడటం తగ్గియచ్చు
తగించచ్చు డైలీ ఒక వన్ అవరు ఫోన్ చూడకుండా ఉన్నాం అనుకో ఆటోమేటిక్గా అసలు సోషల్ మీడియా వైపు మన మైండ్ వెళ్ళదు
అదే ఉదాహరణకి మనం ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా ఎక్సర్సైజ్ అలా ఏమన్నా చేసుకుంటే మనం దానిపైన ఉన్నవి ఆ
చేస్తే చాలా మంచి డే అంతా పీస్ఫుల్ గా గడిచిపోతుం
హ్మ్
వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతుంటాం కొన్ని రోజుల తర్వాత
హ్మ్
మీరు నమ్మరు గాని మేము కూడా సోషల్ మీడియాని రీల్స్ అని ఇలాం టివి చాలా తక్కువ చేసాం అసల్ అలాంటివి వాడనే వాడాను ఏదన్నా నెట్వర్క్ యూస్ఫుల్ అయ్యే థింగ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం ఫోనా తే ఎక్కువగా అసల్ వాడం చాలా తగ్గించాము ఈ మధ్య
సరే నేను కూడా ఇప్పటి నుండి ట్రై చేస్తాను ఇక పైన టిప్స్ నో టిఫికేషన్ ఆఫ్ చేయడం కూడా ఒక మంచి ఐడియానే లేదంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒక నోటిఫికేషన్ వస్ తుంది మన కాన్సంట్రేషన్ దాని పైకి
దెబ్బతింటుం ఆ డైవర్ట్ ఏమో అ డ డైవర్ట్ అయిపోతుంది ఆటోమటిగా
నో ఫోన్ జోన్ అని క్రియేట్ చేసుకొని ఫోన్ యూజ్ చేసుకోకుండా ఉండడం బెటర్
అదే మంచి ఐడియా మనం చేస్తూ ఇతరులకు చెప్పడం లాగా చాలా మంచి ఆలోచన
చదివే టైం లో ఫ్యామిలీ టైం లో ఫ్రెండ్స్ తోటి బయటకి వెళ్ళినప్పుడు ఫోన్ యూజ్ చేయకుండా ఉంటే మనం కూడా
మనం కూడా మంచిది మనం చూసి ఇంకొకరు కూడా నేర్చుకోగలుగుతారు అసలు ఈ మధ్య జనాలు ఫో పక్కన ఫ్రెండ్ ఉన్న కూడా ఫోనే పక్కన ఫ్యామిలీ ఉన్నా కూడా ఫోనే ఫ్యామిలీ తోటి సరిగ్గా స్పెండ్ చేయట్లేదు ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయట్లేదు ఏ గేమ్స్ ఆడ లేదు ఇండోర్ గేమ్స్ అఔట్డోర్ గేమ్స్ అసలు మే మేము చిన్నగ ఉన్నప్పుడు అయితే ఇండోర్ గేమ్స్ పైన ఎన్ని గేమ్స్ ఆడే వాళ్ళము సమ్మర్ వచ్చిందంటే అసలు మ మధ్యానం టైం లా ఇండోర్ గేమ్స్ ఈవినింగ్ టైమ్ అఔట్డోర్ గేమ్స్ ఫ్రెండ్స్ దగ్గరికి ఇంటికి వెళ్ళడము రావడము ఆ బా ఆడుకోవడము ఎంత బాగుంటుండనో ఇప్పుడు ప్రతి పిల్ల లోడు చేతిలో ఫోనే ఫోన్ లోనే లీనమైపోతూరంతే
అదే నిజం చెప్పాలంటే మనం ఫోన్ లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాం రి రియల్ లైఫ్ మిస్ అవుతున్నాం
అవును చాలా మిస్ అవుతుర్
అదే నేను చె ఇప్పుడు మనకు అనిపిస్తుంది సోషల్ మీడియానే మనను కంట్రో లో ఉ ఉంది మనని కంట్రోల్ చేస్తుందని
మన కంట్రోల్లో సోషల్ మీడియా లేదు మనమే సోషల్ మీడియా కంట్రోల్ ఉన్నాం.
ఇకనుండి మనం కాన్షియస్ గా ఉండాలి. ఫోన్స్ ఎక్కువ వాడకుండా. రోజుకొక గంట రోజుకొక గంట మాత్ త్రమే సోషల్ మీడియా వాడుకుంటే మనకి కూడా
యూజ్ అవును అవునండి
సరే అండి ఇప్పటి నుండి మనం ఫోన్ తక్కువగా వాడతామండి.
అవునండి తక్కువ వాడాలి. ఓకే అండి
ఓకే అండి